హేలో హలో ఎవరు మాట్లాడేది.
య
హలో
హలో
ఎంజేత్తన్నావ్ ఏం జేయట్లే మాఅక్క పండుకుంటే ఆమెక్ కి కాళ్ళు మసాజ్ జేయ్ మంటే నాకు కుతన్న
ఏందీ హలో
ఆ చెప్పండి హానీ కిస్ ఇయ్యవ హానీ కిసస్ ఇయ్యవ ఏదో పనికి రాని ది అంటే ఎట్లా చెప్పాలి బి టెక్కు అన్న ఒక సోడా ఆ అవునండి బిటెక్కే
అవునా మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టమా
అంటే ఏ వెహికల్ మీద ట్రావెలింగ్
అట్లకాదు కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా మంచిగా
ఆ ఇష్టమే ఆయన్ని వెళ్ళొచ్చా అండి ఆల్రెడీ
అవునా
మీరు గూడా ఎల్లోచ్చినట్టున్నారు
అంటే వెళ్దమని ప్లాన్ వేసుకున్నాం కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు నా కానీ తిరగాలని కొంచెం ఆశ
అవునా
ఆ
అవునా అంటే మేము మొన్న మా స్కూల్ ట్రిప్ కు ఒకసారి తీసుకెళ్ళారు
అవునా ఎటు ఎక్కడికి వెళ్లి
స్కూల్ అంటే మీరు చెప్పారుగ అరకు అని చెప్పే అట్లా వైజాగ్ బొర్రాకెవ్స్ తీస్కవోయిర్రు
మంచి స్కూల్ ఎ
మంచి స్కూల్ అంటే డబ్బులు ఏమన్నా తక్కువ తీసుకున్నారా ఐదు వేలు తీసుకున్నారు
ఐదు వేలకు ఆయన్ని తిప్పిరంటే గొప్పే కదా
ఆహ్ త్రీ డేస్ టూ నైట్స్ ఉ హు మళ్ళీ ఫస్ట్ ఇయర్ లో ఇంటర్ కి వెళతాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఎటు పోలేదు మల్లా సెక్ తిన్నియిర్ ఫోను ఆ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఎక్కడికి వెళ్ళలే సెకండ్ ఇయర్ ఏమో మళ్ళీ ఎప్పుడు వెళ్ళే ప్లేసే వండర్లా పోయినాము
అవునా
అటు కూడా ఎల్లారా
ఆ వెళ్ళాం గాని ఇంట్లో వాళ్ళతో వెళ్ళాం ఎంజాయ్ చేసారా బాగా వండర్లాలో
ఓ సూపర్
అవునా ఇ ఇంట్లో వాళ్లతో తిరిగితే తెలిసేదే గదా జాగ్రత్తలు అదేకొద్దు ఇదేకొద్దు
హ్మ్
తెస్త
కానీ మా అమ్మోళ్ళు అట్లా కాదండి
అవునా
ఉ
ఇంకా ఇంకెక్కడికైనెళ్లారా
ఎల్లినం ఎక్కడి కండి తే గెస్ చేయాలి మీరే
ఏంటి
మీరే గెస్ చెయాలి
నా కిట్లా పిలిచి
కొన్ని ప్లేసులు చెప్తా నేను చెప్తా అక్కడికి ఏళ్లానో లేదు
న్నయ
టెంపుల్స్
తిరుపతి
ఎస్ ఎస్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ ఎప్పుడంటే నైన్త్ లో
ఆహా మీరు బిటెక్ ఫస్ట్ ఇయరా అవునా
మీరెళ్ళారా తిరుపతి
ఆ ఎళ్ళాం కానీ చానా చానా రోజులికి చానా సంవత్సరాలు అయితంది మా చిన్నప్పుడు వేయినాం
అంటే తాడ్డా మీ తాడ్డా
ఆ అటు ఇటు అంతే సెకెండ్ థర్డ్
ఉమ్ ఓకే
ఆ
ఇంకా రామప్ప
ఆ ఏళ్దాం
ఎవరి పేరు లే
ఫ్రెండ్స్
అవునా
ఆ అది ఇది దగ్గరేగద అయ్యా ఫ్రెండ్స్ తో టి అట్లా పే ఉమ్
ఇంకా
ఇంకా అదే ఈగా హాస్టల్ ఫ్రెండ్స్ తోటి చిన్న చిన్న గుళ్ళు అలాంటివి తిరిగినం కొంచెం
ఏ ఊరు అసలు మీది
మడి
హైదరాబాదా
మాది ఇక్కడా కొంచం హైదరాబాద్ దగ్గర్లో
హైదరాబాద్ దగ్గరలో ఏ ప్లేసెస్కి వెళ్ళారు అంటే నేను కూడా ఇక్కడిక్కడ తిరుగుతా ఉంటాం క చి హ
స్వర్ణ గిరి యాదగిరి
యాదగిరి గుట్లో ఏది కూడా ఉంటారు వెలుసా ఫస్ట్ మీకు
తెలుసు తెలకుండ నే వెళ్తామా ఇక్కడ సికింద్రాబాద్ దగ్గర ఒక టెంపుల్ ఉం గది బాగుంటది కొంచెం
అదంత గాదు గరి యాదగిరి గుట్లో ఏదేవుడు ఉంటారండి నరసింహస్వామిండి నరసింహస్వామి
నరసింహస్వామి
నాకు తెలుస్ తు ఇంకా ఎప్పుడో తెలీదు ఎబ్బె నన్ సింహస్వామి అండి నరసింహస్వామి అని అడుస్తానే ఉన్నా నాగు తెలిసి మీ పక్కనేవరో అక్కని క్లు అడుగు త్తన్నట్టున్నారు
అంతే అక్క కాదండి మా పక్ ఇంతా అంటే ఇక్కడకొచ్చి ను పకొస్తాం
ఆంటీక్ దెల్స్ సిగుడ మీగ్ దెల్వట్లేదన్ మాట ఒకే ఒకే యు ఆర్ ఎ కిడ్ జెన్ జిస్ కిడ్
ఇట్ రా నాని
ఎవరండి మీ కూతుర
ఆ మా పాపా
హ్మ్మ్ ఇటు పల్లెటూర్లలో కొన్ని జరుగుతాయి కదా ఆ ట్రిప్స్కిి ఎప్పుడనెల్లారా ఎళ్లారా
ఇగా అయి పల్లెటూర్లలో జర్ ఎటంతా అదే గదా జాతర మేడారం మైసమ్మ
సమ్మక్క
ఆ మెడలంటే అదే గదా
ఓ యు ఆర్ రైట్
మ్మ్
కాంబోజు అవునా స్కూల్ ట్రిప్స్ కెప్పుడన్నెల్లారా
స్కూల్ తీ నువ్ అస అట్లాంటి ఏం లేదు మరి మీకు ఇగ మా స్కూల్ తీసుకోబోరాదు
ఓ షిట్ ఏం గాదులెండి మళ్ళీ స్కూల్ చదవండి. తీసుకెళ్తారు
అంత సదువుడు కన్నా నోరు మూసుకొని ఉండుడు బెటర్ అయన్నీ చదవాలి అంటే తలకాయనొప్పి ఏయ్ నువ్వో
హ
ఇంకా ఇంకా మీకు ఎక్కడెక్కడ వేరే కంట్రీస్ కి ఎక్కడన్నా ట్రిప్స్ కి వెళ్ళాల ఇనేవన్నా ఆలోచన ఉందా
ఉందండి చాలా ఉన్నాయి ఆశలు ప్చ్ అది చెప్పకూడదు
చెప్పు
చ మీ మీకు చేప్తా మీకు చేప్ తాగండి
చెప్పండి మాల్దీవ్స్ మాల్దీవ్స్ థాయ్ ల్యాండ్
హు ఎల్లండి ఏం
జపాన్
హుఅ నేను ఎక్కడికి వెళ్దామని ఇంతవరకు అనుకోలేదు మీరు చెప్పారు కదా ఇప్పనుంచి అను కుంటా
ఆ అనుకోండి అనుకోండి
హు నా
మీ ను కూడా ఆ పాపే ఉన్నద ఏదో చిన్న పాప వాయిస్ వస్తుంది మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ అన్నారు
మా ఇంటి పక్ క్కన ఒక ఆమె ఉంటది లేండి వాళ్ళ పిల్ల ఆమెతో తప్ తే మాతోటే ఎక్కువ ఉంటది ఇగోండి ఇప్పుడు కూడా పిలుస్తా ఉంది చికాకుగా ఆ చెప్పండి ఆ ఇగ చూసిర్రా ఎప్ ప్పుడు ఆమె పిల్లను ఆమె చూసుకోదండి ఎప్పుడు మాకి చి ఆమ మంచిగా పండుకుంటది మంచిగా పండుకుంటది అండి అట్లా పిల్లా జస్ట్ ఆమెకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏ అండి. కాదండి జస్ట్ ఆమెకి వన్ అండ్ హాఫ్ వేరే పాలేదాగుతది పిల్లగ సక్కగా నడవడం కూడా రాదు జామి పట్టినట్టు ఇట్టిటి-టి-టి-టూ ఊరుకుతా ఉంటది ఆ గా అవును ఎటు పడుతే అటు సుద్ధి ఆ మేమో ఇంట్లో మంచిగా ఏస్ చ్చి ఫ్యాన్ లు వేసుకొని
ఇలా చిన్న పిల్లలు ఉంటే అట్లనే ఉంటారు కదా కొంచెం.
ఆ మంచిదే అండి వాళ్ళ మమ్మీ కొంచెం క్రాక్ ఆమెను చూస్తే చాలా పాపం అనిపితది ఎటు ఏం అడుగు ఎస్సిదో అర్థం కాదు.
ఎందుకు పాపం వాళ్లు అమ్మని అట్లా అంట్రు.
మీరు ఒకరు ఒక టూ డేస్ మా ఇంటికి రండి తెలుస్ సిద్ధి మీకు
చూద్దాం ఇంకా
వచ్చిందండి ఆ పాప మా దగ్గరకి మళ్ళీ ఆయన్ని చూస్కోడం లో నేనా టైం అంతా అయిపోతంది రోజూ నేనూ స్ డ్రామాస్ చూస్తా
ఏం డ్రామాస్ కొరియన్ ఆ
చైనీస్, కొరియను, జపనీస్ మూడు.
అవునా అంటే అట్లా మొన్న మీకు ఇట్లా డ్రామాలు తీసి రాని ఇంట్రెస్ట్ ఆ
అస్సల్ లేవండి తీసినవి చూడ్డమే
అంటే చాల చదువేం లేదు పోన్ చేసుకుంటుండు కె
ఎస్ మీరు కరెక్ట్ కనిపెట్టి కట్టారు
అవునా ఇప్ ఇప్పుడు నాతో మాట్లాడేది అమ్మాయ కదా
ఉమ్మ్
ఆ అదే కొంచెం వాయిసు అటు ఇటు కాకుండా వస్తుంది. కు
ఓ అవునా నేను మాత్రం మీరు అబ్బాయిని ఫిక్స్ అయిపోయా అండి
ఓకే ఓకే అంటే లేదు ఇక్కడ పేరు అబ్బాయి పేరుంది
అబ్బాయి పేరా ఆహో